ఆఓ హలో హలో
ఎణ స్థన్నారు
ఎవరు మీరు
నేను పోలు వితేష్ కుమార్ గారు కారు కాని పోలు నియారిక చీ పోలు రజిత
మీరు ఎందుకు ఫోన్ చేసిం మాకు నేను మీ ఊరికొచ్చిన అపుడు మీ పండుగని బాపు చెప్పిన కానీ మీ వెంటోచిన అయిన బాపు అవునా అంటే అంత ఇంపార్టెంట్ ఏము ఇంపార్టెంట్ పండుగల గురించి దీపావళి పండుగ ఉన్నది కదా మీరు నోములు బాగా చేసుకుంటారు కదా అది పూజలు అలా ఏంటి రూమ్ లో ఒక రెండు గంటలు వరకు రారు కదా ఏం పూజలు చేసుకుంటారు అని ఫోన్ చేసిన మీ మా ఉ మాప్ పెద్దల గురించి మీకు చెప్పాలా అ సరే చెప్తా మాకు అంటే మీ ఎందరు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పినాక మీరు చి చెయండి అంటే మాది కెచెం ప్పురం గ్రామం అ అయితే మాకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడాళ్లు మా భార్యభర్తలం మూడు జంటలు కథ నోము మీద కూర్చుంటాం కూచునే ముందు ఏం చేస్తామంటే పళ్ళని శుభ్రం చేసుకుని అన్ని కలర్లు వపిచ్చి అన్ని శుద్ధి చేసుకొని అవన్నీ ఎన్ని రోజులు పడుతాయి చేయడానికి వారం పది రోజులు పడతాయిు వారం పది రోజులు పడతాయి అ పడుతాయి వారం పది రోజులు ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ల వచ్చి
పంచెతరా మరి
ఆ వాళ్ళు ఇద్దరు కోడళ్ళ కొడుకులు దూరంలో ఉంటారు మరి మీకు ఎట్లా ముసలోలు కదా ఎట్ల పని చేస్తారు మరి మేము కూళ్లల్లో పెట్టుకొని పనులు చేయించుకుంటాం మరి మీ కొడుకు కోడలకు చెప్పార మరి పని చేయమని వాళ్ళు చేసే ఏంటి అంటే అంత పని అయిపోయినాక నవవు అన్నప్పుడు పువ్వులు సామాన్లు పూజ సామాన్లు మొత్తం అన్ని పట్టుకొని అన్ని పట్టుకొని వస్తారు అన్ని ఏమేమి ఐటెమ్స్ అంటే ఆ నోము దడి ఎడలు ఎద్దుదొక్కని ఉసుక ఆ గొలుసు అంటారు ఉసుక అన్నారు పెద్దుదొక్కని గొలుసు అంటారు మ్ ఎద్దుదొక్కని గొలుసు అంటారు ఎద్దుదొక్కని గొలుస అ ఆ అదిది అది తీసుకుంటాం మర్రి ఉఊడలు మర్రి పండ్లు అవి తీసుకుంటాము ఐ ఐదు రకాలుగా పండ్లు ఏం పండ్లు అంటే ఆపిల్ పండు జామ పండు చింతపల్ప పండు ఇంకా వేరే ఐటమ్స్లు దానిమ్మ పండ్లు అవి ఐదు రకాలుగా పండ్లు ఐదు రకాల స్వీట్లు మళ్ళా మేము అమ్మవారికి నైవేద్యం
అ చేపల్సినది చెపినం మల్ల ఇంకేం చేస్తారు ఆ ఇంకేం చేస్తారు
అరిసెలు చేసిన తర్వాత అన్ని మళ్ళా అన్ని అక్కడ రెడీ పెట్టుకొని నోము పడవలు ఉంటాయి మాకు నోములు దండలు ముడిసే ఉంటాయి అ దేనికి వేస్తారు ముడులు అది మా కుల ఆచార ప్రకారంగా మా అత్తమామలు నోవుకుండా నుోవు మ్ మాకు ఇచుండ్రు అన్న మాట ఇ అ కుండలు తెలుసు అన్న మాట అ కుండలు పెడితే అ కుండకు ఎనీ బోట్లు పెడతారు అ పసుపు నూనె బొట్ కుండలు తీస్తాం ఫస్ట్ అ కుండను తీసి ఆ దండలు గీసి డబ్బలల్లా పెట్టుకుంటాం అంటే ఎన్ని బొట్లు పెడతారు ఒక కుండ రెండు కుండల రెండు కుండలు ఒకటి ఆడబిడ్డ నోము ఒకటి కోడల నోము ఆడబిడ్డలు వస్తారు ఏ ఆడబిడ్డలు ముగ్గురు ఆడుబిడ్డలు వస్తారు ముగ్గురు ప్రతి సంవత్సరం వస్తారు ముగ్గురు ఆ వస్తారు మరి ఆడబిడ్డ కట్నం ఎంత ఇస్తారు మరి మీ ఆయన బట్టలు పెడు నువ్వు మంగళహారతిలా పూజా అయిపోయినాక మంగళహారతి పడితే మంగళారతిలో డబ్బులు పెడతాము స్నానం చేస్తారు స్నానం చేయంది పూజ మీద ఎట్లా కూర్తుంటారు
మరి ఒకా అని మరి బయట అందరు అనుకుంటరు స
అది అది మనకు తెల్వదు మా ఇంట్లో మాత్రం అందరం స్నానాలు చేసి మా కోడాళ్లు మా కొడుకులు మేము అందరం మా కోడాళ్లు మాకు మా కోడళ్ళు ఆడవాళ్ళం పట్టు చీరలు కట్టుకుంటాం మగవాళ్ళం పంచళ్లు కట్టుకు కుంటారు మా మనవాళ్ళు మనమరాళ్ళు కూడా పూజ మీద కూచుంటారు వాళ్ళు కూడా కొత్త బట్టలు వేసుకుంటారు అప్పుడు ఏం చేస్తామంటే దేవుని రూమ్లోకి పోయి ఆ కొ ఉత్త చాప ఏసుకొని ఆడ కూర్చొని డబ్బాలు పెట్టుకొని ఆడబి డ్డ నోము ఆడబిడ్డ తెచ్చుకుంటది కోడళ్ళు నోము మేము తెచ్చుకుంటాం తెచ్చుకొని ఆడబిడ్డ ఆడబిడ్డ బొట్టలు పెట్టుకుంటది ఆ పటువకు మళ్ళా మా దానికి మేము బొట్లో అంటే లెక్క అనేది ఉండదు ఆ కుండ నిండా పులిస్ అవును మాట అంటే అన్ని దేవుళ్లకు మా పెద్ద కోడలు చిన్న కోడలు ఏంటి సమ్మక్క సారక్క
స్తారు ఉప్పలమ్మ కూడా పూజిస్తారు అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొడతారు కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత ఇక అన్ని బెల్లం చాక అవన్నీ పోసి గేటుకాడ గేట్కాడ నుంచి వెళ్ళి ఇ నా మన్మలు మన్మరాళ్లు కొడుకులు ఒకొ కొడుకు బంతి పూలు కట్టుకొస్తాడు ఒక కొడుకు దీపాలు పెడతాడు బాగా మా ఆయన మా మామిడి ఆకులు కడతాడు ఇలా అన్ని చేస్తారు అన్నట్టు అప్పుడు మేమేం చేస్తామంటే దేవుడి కాడికి నైవేద్యం పర్వాన్నం వండుకుంటాం పసుపన్నం వండుతాం అరిసెలు చేస్తాం పిలువ లేదా మరి మీ పండక్కి వాళ్ళకు నోము ఉన్నది వాళ్ళు రారు వాళ్ళు కూడా నోవు తర ఆ వాళ్ళు కూడా నోవుకు వాళ్ళు పద్మ చాలేలు ఆ మా వాళ్ళే మేము మేము మేము ముదురాజులం ముదురాజులని ముత్తరాచోళ్ళు అంటారు పొల్లంటారు ముదురాజులు అంటారు మేము ముదిరాజులం మా ముదిరాజలు అనే వాళ్ళు చెరువులలో చేపలు పడతారు
మళ్ళ అటుపోతున్నం మళ్ళ ఉ ఉ
తుని కుండ నువ్వుల నూనె పోసి కలిపి పటమలకు రాసి బొట్లు పెట్టుకుంటాం నాకు మూడున్నాయి పట్టు చీరలు పండుగలకు కట్టుకుంటాం కదా అందరు అనుకోటానికి మేము అందరు లెక్క చేసుకోం మా ఇంట్ల వరకే మేము చేసుకుంటాం మా మా అందర మమ్మల్ చూడరు కదా మేము పట్టుచిరలు కట్టుకుంటాం
మర్
మళ్ళా భోజనం చేసేటప్పుడు పట్టు చీరలు ఇప్పి పక్కకు పెట్టుకొని మామూలు చీరలు కట్టుకొని భోజనం చేస్తాం పూజ అయిపోయినాంక అయితే ఈసారి నెస్ట్ పండుగ ఫోటోలు తీసి ఇది అడుగు చెప్ రోజు కలరు కాఫీ కలరు ఆ గంధం కలరు క కట్టుకు కట్టుకున్నా కట్కు ఎవరు కూడానిచ్చందంటే మా కొడుకుల పెళ్ళలిలా మావోళ్ళు డతారు కదా అ మళ్ళ నేను కొనుకున్నా నేను రోు కల కొన్నా ఆ కాలదు ఒక సం అవుతది ట్ కొ కొపోపో నే కొ పోయింది తగ్గం రేటు త నాలుగు వేల వచ్చింది వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఎందుకుని న కొన్నా
పె
ట్టలో పోయిన కాబట్టి నేం కొనుక్కనిచ్చు మా ఆయన ఉన్నాడాయనబడి మా ఆయన పోనడానికి అవునా ఆరున్లు ఉన్నళ్ళకి బాగానే తెలిసి మా మా గురించి మా ఊరు మా ముచ్చట్లే పాకుతానయటనా అంటే మా ముచ్చట్లు చెడుగా పాకుతానయా మంచిగా చేసుకుంటని పాకుతానయా చె
రెండు పక్కల వాడుతాను
మేము చెడు చేసుకోము మా వరకు మేము మంచిగా చేసుకుంటాం కొందరికి ఉండదు మే వాళ్ళకి చెడు చెయ్యము మంచిగా చేస్తాం కష్టం వర్చ్చిన వాళ్ళని ఆదుకుంటాం
అవునా మరి నాకు కష్టం
నువ్వెవ్వరో నేనెవరో పదివేలు నీకెందుకు పంపిస్తా న మరి నువ్వ ఎందుకు ఫోన్ చేసినావు నాకు పదివే మీరు నువ్వెందుకురు మా మాతో మా ఊరు గురించి మా గ్రామం గురించి మా గురించి కనుక్కోవాలని ఇంట్రెస్ట్గా అనిపిస్తే నేను మాట్లాడినా నీకు పదివేలు ఇచ్చడానికి మాట్లాడినా మీరేయ్యాలి మాకు అసలు ఈ ఇవన్నీ ఈ కారణాలని తెలుసుకోటానికి అసలు మీకు ఏమరాస ఉన్నది పోలీసు కేసు ఇస్తా మరి కే ఫో
చేసాం అప్పుడే కజెత్ అయిపోంది
ఎ అంటే అంటే ఆ మీ గురించి తెలుసుకోవాలి మీరు మంచిగా అనుకుంటడు మీరు మంచిగా పూజలు చేసుకుంటారు ఇవన్నీ అనుకుంటార అని మీరు మీ గురించి కనుకోవాలని ఫోన్ చేసినా
ఐ తినేస్తాం మా మమ్మీ
ఫోన్లు మళ్ళీ ఫోన్ చేయకండి మాకు సరే